హలో
హలో నమస్ తే అండి
నమస్తే అండి
నమస్కా కారం అండి బావున్నారా అవునం ది విన్పిస్తుందండి
ఉమ్ నేను బావున్నా అండి మీరు బావున్నారా
బావున్నాం అండి
ఏం చేస్తున్నారు ఖాళీనే ఉన్నారా
ఖాళీగానే కూర్చున్నాం అండి
ఆ ఆ అంతే టాపిిక్ ఏందంటే ఇప్పుడు కొందరు పిల్లలు ఉం ారు కదా మనీ ఇస్తారు కదా అమ్మ వాళ్ళు వేస్ట్ కట్ చేసుకుంటారు దాన్ని వాళ్ళు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి హా కానీ కొందరు అట్లా చేయరునమాట అ వెంటనే ఖర్చు పెడేస్తారు అట్లా వాళ్ళకి పొనిపోయట్లా చేయాల అని కూడా
హా హా చెప్పాలి మనం చిన్నప్పటి నుంచే చెప్పాలి పిల్లలకి అలా డబ్బులు దాచ పెట్టుకుంటే మనం ఏదో ఒకటి చ్ అంటే హా అంటే ఎవరికైనా హెల్ప్ చేయడానికి యూస్ అవుతాయా మని
మనము ఎట్లా ఎప్పుటికి మనకు ముందు ఎప్పుడైనా ఏమన్నా అవసరం వచ్చినప్పుడు
ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ లో కూడా మనం ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉండడానికి మనకు యూజ్ చేసుకోవడానికి టైం కి అందుబాటులో ఉంటాయి అని పిల్లలకి మనం వివరంగా చెప్ పి
ఇవి మంచిగా ఏర్కొని ఆ కొన్ని కొన్ని మంచి పనులు ఉంటాయి కదా అవి పద్ధతి కో అట్లా నేర్పిస్తే బాగుం కొందరికి ఎట్ల పిల్లలకి కానీ ఇప్పుడు ఉన్న పిల్లల అట్లా ఏం తెలిదు అనమాట కొనీ కొందరు మని ఇట్లాస్తారు కానీ కొందరు ఉంటారు కదా ఫిఫ్టీ వన్ నైటీ పర్సెట్ లో
ఉ ఉ వాళ్ళు కాయిన్స్ తో సహా దాచుకుంటారు ఇప్పుడు ఆటానా ఉంది కదా ఫిఫ్టీ రూపీస్ కాయిన్ ఆటానా అంటే చూసారా ఆటానా ఆటానా పావులా
ఆహా నేను ఎప్పుడు వినలేదు ఇట్లా
పావలా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ అట్లాంటివి ఉంటాయ అన్నమాట ఆ ఆ ఫిఫ్టీ ఏమో అటనా అంటారు ట్వంటీ ఫైవ్ ఏ నేమో పావలా అంటారు
ఆ ఆ
ఫిఫ్టీ రెండూ కలిపి బారానా అంటాం ఇలా మీం తెలంగాణా లో మేం ఈ విధంగా మాట్లాడుకుంటా మీరు అర్ధ రూపాయా ది అంటుంటారు కదా మేము ఆటనా పావలా బారానా రూపాయి అనేసి ఇలా అంటూ ఉం టాం అన్నమాట
అంటే మాకు వన్ రూపీని ఫస్ట్ వన్ రూ పీ తరవాత ఇంకొంచెం త క్కువ అంటే అర్ధ రూపాయ అర్ధ రూపాయ కాకుండా పావలా ఇంక
ఆ మీరు అలా అంటారు మే బారానా అర్ టనా అని ఇలా అంటాం రెండు ఆటనాలు కలిస్తే మాకు ఒక రూపాయి అవుతుంది
ఆ ఇప్పుడు అట్లా ఆ బ్ అక్ వాళ్ళు కొను కొని అట్ల అయిపిస్తున్నరు స్కూల్ కి ఎళ్ళినప్పుడు మనీ ఇస్తరు కదా మ్మ వాళ్ళు కోరి ఈవెన్ బంధువులు ఇంటికెళ్ళినా గానీ ఇస్తరు కదా ఎవరన్నా సరే ఇంతకుముందు మాకు అట్లే ఇచ్చేటోళ్లు అన్నమాట ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ తాకద మా బంధువులు అమ్మమ్మ
ఇప్పుడు యా ఇప్పుడు ఎవరైనా అమౌంట్ ఇస్తే కతం అది అక్కడే క్లోజ్ ఇంటి వరకు కూడా రాదు
ఆవును ఆ షాప్ కెళ్ళి అప్పుడి కెళ్ళి ఆ కానీ దాన్ని ఎట్ల ఖర్చు పెట్టి ఎట్ల మనం జా జాగర్ వేయాలి అనేది కొందరికి
కొందరికి మనం తెలిదు అవును ఉమ్ సో మా పాపకి అయితే అలాంటిది లేదండి మా మదర్ ఎప్పుడు ఇచ్చినా గానీ, వాళ్ళ నానమ్మ ఇచ్చినా గాని, వాళ్ళ నాన్న ఇచ్చిన గాని, నేను ఇచ్చినా కాయిన్స్ అయినా సరే టెను వేసినోటి అయినా సరే ఇట్లా ప్చ్ అంటే ఇట్లా డైలీ ఇయ ఇట్లాత్ కాయిన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి కాయిన్స్ ఇస్తాము ఆ పాపకు ఇ ఒకటి మనీ బ్యాంక్ అది ఉంది సో తనఏం ఇవ్వగానే దాంట్లో వేసి ఇస్తది. ఆ సో అది మోత్ మొత్తం నిండిపోయిన తర్వాత తీసేసి మా అమ్మకి ఇచ్చేసి అమ్మమ్మకి ఇచ్చేసి అమ్మమ్మని బ్యాంక్ లో దాచేయమని చెప్పేసింది మా పాప హ్మ్ అది మా మమ్మీ అలవాటు చేసింది. మా పాపకి
ఆ అట్లా కొందరు నేర్పిస్తారు. వాళ్ళు అట్లే ఫాలో అవుతారు. మనం మనం నేర్చుకునేదిగాక వాళ్ళకి అట్లే చేస్తే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పిస్ రాట్ల
అవును చిన్నప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ వరకు కు మా పాప మా అమ్మ దగ్గరే ఉండింది అనమాట ఆ సో ఇంకాత్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా నేరుచేసుకోంది. ఇగ డైలీ ఫోన్ మాట్లాడు తు ఉంటుంది కదా ఈ చిన అప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ అమ్మగాని నాన్నగాని ఇస్తారన్నమాట పాపకి ఆ సో ఈగత్ తను దాచుకోవాలి అట్లా ఖర్చు పెట్టుకోవద్దు. ఏది పడుతే అది తీసుకోవద్దు కొనుక్కోవద్దు. నీకు ఏదైనా కావాలంటే మేము కొనిస్తా తాము కాపోతే ఇట్లా మేము ఎవరు అన్న డబ్బు డబ్బులు ఇస్తే మాత్రం నువ్వు కిట్టి బ్యాంక్ లో వేసుకొని అది మొత్తం నిండిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి నీ అకౌంట్ లో వేసేసుకో అని చెప్పేసింది. అనమాట ఇగ సో అది బాగా గుర్తుండిపోయింది. తనకి పాపపు పేరు మీద సుకన్య అని ఒక పథకం ఉంది. కదా ఆ సో అది అకౌంట్ ఓపెన్ చేసాం. అన్నమాట సో ఇంకా తన దాచుకున్నాంమని ఏమైనా ఉంటే అన్ని దాంట్లో వేసేసుకుంటారు. ఇంకా
కానీ మేము అట్లా చేతమా అక్క అహహ
రి అ అది తీసి దాన్ ఇట్లా ఎంత అమౌంట్ ఉన్నా అది కౌంట్ చేసేసి ఆ అకౌంట్ లో వేసిస్తార అనమా ట్ట అమ్మ వాళ్ళు మ్మ్
హ్మ్ హు కానీ మేము అయితే ఏం చేస్తాం అంటే ఉండి మా సైడ్ మేము కుండి అంటాం ఎన్నర ఆ పేరు
విన్నాను తెలుసు
ఆ ఆ అవును మేమేం చేస్తాం అంటే ఏమన్నా గూక్ మా ఫ్యామిలీ వాళ్ళ తే మా మమ్మీ గాని మా సిస్టర్ గాని వాళ్ళు ఏం చేస్తారంటె డైలీ కాయిన్స్ ఉన్నాయ అనుకో కాయిన్స్ తో ఏం చేస్ సంజాయ్ ఇప్పుడు మనం టాయ్స్ ఏ వేసుకున్నప్పుడు ఎట్లైనా వెళ్ళిపోతది కదా అందుకని చెప్పేసి అట్లా కాయన్స్ ఏమన్నా ఉన్ టె మేము టెంపుల్ లే మా పూజ చేస్తాం కదా మందిరం అనమాట మ్మ్ మా ఇంటి దగ్గర ఉట్టబెట్టి దాన్ ఇప్పుడు డైలీ కాయిన్స్ ఉంటె దాంట్లో వేస్తాము దాంట్లో ఎస్ అ కానీ ఈవెంస్ డీకి వెళ్ళినప్పుడు
అవునవును ఆ అత్ ఇట్లా వన్ రూపీ కాయిన్స్, అ అవును కాయిన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ని ఇట్లా సపరేట్ చేసి అన్ని సేవ్ చేస్తూ ఉంటాం టెన్ రూపీస్ కాయిన్స్ అని ఒక దగ్గర ఫైవ్ రూపీస్ కాయిన్స్ అని ఒక దగ్గర అ టూ రూపీస్ స్ వన్ రూపీ కాయిన్స్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ కూడా ఉంటాయి, టెన్ రూపీస్ నోట్ ట్వంటీ రూపీస్ నోట్ ఇలాంటివి అన్ని తీసి, సపరేట్ గా చేసి, ఒక దగ్గర సేవ్ చేస్తాము. ఇట్లా ఎప్పుడైనా దూర ప్రదేశాల అదే ఇట్లా తీర్థయ చ క వెళ్ళినప్పుడు ఆ అక్కడ యూస్ చేస్తాం మేము కూడా యూజ్ చేస్ మల్ల అక్కడ అంటే నార్మల్గా అక్కడ కూర్చొని అడుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఇలా
అట్లేస్తారా గుడి దగ్గర ఇట్లా అ అడుగుతూ ఉంటారున్నమాట
అవునవును వాళ్ళకి ఇస్తాం అన్నమాట అక్కడ ఆ లేదంటే దేవుడు పేరు మీదా ఆ అందులో ఇంకా అంటే ఒక పూట స్వీట్కి గానీ లేదంటే ఒక పూట భోజనానికి గానీ లేదంటే కర్రీ కో దేనికో ఒక దానికి యూజ్ అయ్యేలాగా అలా ఇచ్చేస్తాం అన్నమాట మ్ దానికి అవును మ్ అక్కడ అలా ఇచ్చేస్తామన మాట మేము హ్ పూజ చేసిన కాయిన్స్ ఏమి తీయము అవి ఉండిలోనే ఏసేస్ ము నేన్ నార్మల్గా ఇవి సప్ ప్రేట్గా దేవుడికి కోసం అని సప్రేట్గా ఆ మంత్లీ ఇంత అమౌంట్ అని మేము తీస్తాం అన్నమాట. అంటే ఇట్లా ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయినయి ఇట్ల మంత్లీ వన్స్ ఒకటి తీసి పక్కన పెట్టేస్తాము. కాయిన్స్ వస్తే మాత్రం డైలీ కాయిన్స్ అనేది ఇట్ల పక్కన పెట్టేస్తాము ఇంకా. సో ఆ విధంగా ఎన్ని కాయిన్స్ అయి అన్నీ అ
హ్ ఓకే మీరు ఇంకా లైఫ్ ఇట్ మీ లైఫ్ ఉంటంది కదా మీ లైఫ్లో ఇట్లా ఒక ప్లేస్కెళ్ళాలి. ఇ ప్లేస్ బాగుంటది. అన్న ప్లేస్ ఏమన్న ఉందా?
నాకొకసారి కులి మనాలి వెళ్ళాలని ఉంది.
బాగుంటదని నాకు కానీ నేను వెళ్ళను. కానీ నాకు ఇట్లలనిపిస్తుంది. కేరళ వెదర్
హ్మ్ ఆ ఉన్నయి చాలా ప్లేసెస్ ఉన్నాయి. కానీ అన్ని ప్లేసెస్కి మనం ఒకే సారి వెళ్ళలేము కదా ఆ చాలా ప్లేసెస్ ఉన్నాయి. బద్రీనాథ్ అవును. ఉ బద్రీనాథ్ కేదార్నాథ్ లైఫ్లో ఒకసారైనా వె లె ఇలా బంగీజం పనీ చేస్తూ ఉంటారు కదా. ఆ ఆ ఆ జంపు కూడా చెయాలని ఉంది నాకు. కనీ చూడాలి.
ట్రై చేస్తారా కానీ కష్టం అవుతది. కదా చేయాలంటే
చెయాలంటే కష్టమే నీ కొన్ని కష్టమైనా సరే రిస్క్ తీసుకొని అయినా చెయ్యాలని అనిపిస్తా ఉంటది అంటే డేర్ చెయ్యాలి ఒకసారి లైఫ్ లో ఒక్కసారి అయినా అలాంటి రిస్క్ అనేది తీసుకోవాలి ఆ ఎక్స్పీరియన్స్ అనేది చూడాలి అనీ వీలాకొనీ ఉన్నాయన్నమాట కొన్ని థాట్స్ అనేవి ఉన్నాయి. కానీ చూడాలి ఆ దేవుడు అవన్నీ చెయాలని రాసి పెట్టిందో లేదో తెలీదు
కేరళ అయితే మటు
ఈ చాన్స్ ఒస్తే మ త్రం అసలే ఒదులుకోను
హ్మ్ కానీ కేరళ ఉంది చూసినవా చాలా బా టది వాళ్ళో ఆ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్ ఫుడ్ ఐటెమ్స్ వేస్తారు కానీ ఆ ఆక్కడా అసలు ఎంత వెదర్ చాలా కూల్ గుం టది కానీ గ్రీనరీ చెట్లు ఎక్కువా చ వాళ్ళు కూడా బలే బా
కేరళ కుటీస్ ఆ అవును అక్కడ ఓనం ఫెస్టివల్ అనేది బాగా చేస్తుంటారు వాళ్ళు అవును
కానీ బాగుంటది అది కంటే నేను యూట్యూబ్ లో అట్లా కొన్నీ వ్యూస్ లో అట్లా చూస్ అక్కడికెళ్ళి ఏం చూడలేదు కానీ అది బాగుంటది కేరళ అని చెప్పేసి ఈవెన్ ఊటీ గోవా అట్లా కూడా బా ఉమ్ ఉమ్ అక్కడ కూడా సేమ్ అట్లే ఉంటదన్నమాట గ్రీనరీగా అట్లా కొన్ని విడియోస్ లో బాగ బా బాగుంటదనమాట కొం ప్లేసెస్ కానీ వెళ్ళడం అయితే ఎప్పుడు కష్టం అనమా ట
హా హా అవును వె వెళ్ళాలి అని అనుకుంటున్నాం చాలా ప్లేసెస్ కి కనీ చూడాలి ఏమవుతుందో ఇంక్ కా రామ్ కో రామేశ్వరము ధనుష్ కో మన ధనుష్ కోటి దగ్గరలో నే కదా ఆ రోడ్ అనేది ఎండింగ్ లో ఉంటుంది అక్కడే కదా రామేశ్వరం సైడే ఉం టుంది ధనుష్ కోటి ఉమ్ అక్కడ వరకి కూడా వెళ్ళాలని ఉంది ఇప్పుడు అగస్టు లో ఉంది సా దగ్గర్లో ఉంద్ ఆ అప్పుడు ఆగస్ట్ లో అగ్ ఇటు కూడ ఆ సరే అనమాట
ఆహ స్తే బాగుంటదిగా
ఉమ్ అదే మళ్ళీ మనం సింగిల్ గా వెళ్ళాలంటే వెళ్ళలేం కదా ఇలా టూర్స్ ఎవరైనా తీసినప్పుడు వెళ్తేనే అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా సో అనుకుంట్ టున్నమల మరేమవుతుందో
ఉమ్ ఉమ్ ఓకే అండి
సరే ఓకే అండి బాయ్ ఉంటానండి థాంక్యూ ఉ